వినిపిస్తుందా అండి
ఆ వినిపిస్తుంది అండి మీకు వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది అండి
ఓకే ఓకే
ఏం చేస్తున్నారండి
ఏం లేదండి వర్క్ ఉంటే అలా చూస్తూ ఉన్నాను మీరు
నేను ఏం లేదండి ఊరికేళ్ళ బయటకి వచ్చాను కూర్చున్న గాలి
ఓకే ఓకే ఓకే మీక్ బైక్ ఉందా అండి
ఆ ఉందండి పాత బైక్ ఉంది
ఓకే ఓకే ఏదో ఒకటి ఏదైనా మనకి పని నడిస్తే చాలు
ఆ అదే అదే మీకేండి
మా నాకు స్కూటీ ఉందండి అంటే అక్కడ హైదరాబాద్ లో
హైదరాబాద్ లో ఉంద
ఉ
అంటే మీదేనా మీ ఫ్రెండ్స్ ద
హ నాదే నాదే
ఒకే ఆఫీస్ కు వెళ్ళొచ్చేకి ఆడ స్కూటీ పెట్టారా
ఆ అంటే ఇంకా అక్కడే అంటే నేను ఉన్నాను అక్కడ హైదరాబాద్ లో ఒక టూ త్రీ మంత్స్
ఉ
సో ఇంక నేను స్కూటీ అక్కడే పెట్టేసి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు పనికొస్సుందని అక్కడ ఫ్రెండ్ ఫ్లాట్ లో పెట్టేసొచ్చ
ఓకే ఓకే మీరు లేనప్పుడు వాళ్ళు యూస్ చేస్తుంటారా
హ చెయ్యరండి తనకి రాదు
అయ్యో
హ్మ్ అందుకే అక్కడ పెట్టేసి వచ్చాను సేఫ్ కదా అని
హ హ వచ్చే వాళ్ళ దగ్గర పెడితే తోల్తానే ఉంటారనా
ఆ అంటే ఆ అని డ్రైవ్ చేస్తే పర్లేదు అదేమైనా మళ్ళీ యాక్సిడెంట్ అయ్యి అలా ఏమైనా అయితే ఇబ్బంది కదండి
స్కూటీ కాదండి పప్ప ఎక్సస్ ఉంటండి తాడిే
ఇంకా నేను కాలేజ్ లో ఉన్నప్పుడు కూడా ఉండేది నాతో స్కూటీ
ఇదే స్కూటీ నా వేరేద ఏ మీ చాల మావ కో చెప్పాలి అంటే కాలేజీలో ఉన్నప్పుడు ఓకే అక్కడే పెట్టుకుంటాను హాస్టల్ దగ్గర
ఆ హాస్టల్లో పెట్టొచ్చు అక్కడే పెట్టేస్తాను
ఓకే ఓకే
ఉ
పెద్దబైకొచ్చాండి అండి తోలేకి మీకి
వచ్చండి నేను డ్రైవ్ చేసాను హిమాలయన్ డ్రైవ్ చేశాను. నార్మల్ రాయల్ ఎన్ఫీల్డ్ కూడా డ్రైవ్ చేశాను.
ఓ అమ్మె పెద్ద బైకైతే
ఆ వచ్చండి మేఘాలయకి వెళ్ళినప్పుడు హిమాలయనే డ్రైవ్ చేశాను నేను
ఇంతకీ ఎవరు నేర్పీంచారండి
మా నానే అండి
ఐతే మీ నాన్న నేర్పించారా
ఇంకా వన్ ఇయర్ ముందు కార్ కూడా నేర్చుకున్నా ఇప్పుడు
ఓకే ఓకే కార్ కూడా వచ్చా
ఉ
హిట్లర్ నా మీరైతె
ఏదో అండి అన్ని లైఫ్ స్కిల్స్ నేర్చుకోవాలి ఇంకా
అదే అన్ని వస్తా అంటే మీకు
ఉమ్
కార్ కూడా ఆటో అండి ఆటో వచ్చా
ఆటో ఎప్పుడు ట్రై చేయలేదు అండి
అధిగాని ఈజీ యే అండి ఆదాయం కారే తోలరు ఈజీ
హ్ కానీ అమ్మ ఆటో డ్రైవర్స్ వెనకాల డ్రైవ్ చేయాలంటే చాలా భయం వాళ్ళు ఎప్పుడు ఎటు తిరుగుతారో కూడా అర్థం కాదు
ఆ కష్టం మేలే వాళ్ళు తిప్పేస్తారు. ఎట్లా పడీతే అట్లా
అదే సిగ్నల్ ఉండదు. ఏమి ఉండదు సిగ్నల్ ఏయ్యారు రైట్ అయితే రైట్ సిగ్నల్ వేయ్యారు లెఫ్ట్ తెలుసు లెఫ్ట్ సిగ్నల్ ఏయ్యారు అలా సడన్ గా తిప్ప
అస్త పని చేయలే గదండి వాళ్ళు పని లేకలీ అంటే
నిజమే నిజమే
ఓకే తొల్తరు అంటారు. అంతే అంటే ఎమయిన కార్ కూడా అంతే కాదా అండి అంటే కొన్ని కార్లకి ఇండికేటర్లు పని చేస్తాయి అంతే తిప్పాలంటే వెనకల చూసుకొని తిప్పాలి కదా
అవునవును అంటే అంటే వెనక వచ్చే వాళ్ళకి అట్లీస్ట్ తెలుస్తుంది. కదా ఓకే వీళ్ళు రైట్ తిరుగు తున్నారు ఆగాలి స్లో అవ్వాలి అని ఆటో వాళ్ళు సడన్ గా తీప్పేస్తారు వెనక వచ్చే వాళ్ళు డ్రైవ్ చేసే వాళ్ళకి ఇబ్బంది కదా
అవునవును తిప్పేస్తారు వాళ్ళు ఎట్లాంటివి ఏం పట్టించుకోరు
ఆ అదే ఎవనికి ఎవడు ఉంటే నాకు ఎందుకు అన్నట్లు ఉంటారు మ్
మీ ఫ్రెండ్ కూడా వచ్చు అండి తనకు మీరే నేర్పించారా
బైకా
ఆ బైక్ ఓకే తనా నే
ఆ లేదండి తానే నేర్చుకుంది అనుకుంటా స్కూటీ స్కూటీ కూడా తన అర్ రెడి వచ్చు నాదితీసుకు
వ చ్చు వచ్చుస్కూటీ వచ్చు లె అండి కాని డైరెక్ట్ నేర్చు కున్నప్పుడే పెద్ద బైకు నేర్చుకు వుంది చెప్పింది నాకు ఒకసారి
నేను కూడా అంతే వస్ తూ ఇంట్లో అప్పుడు ఎప్పుడు చాలా చిన్న అంటే నేను ఎయిత్ లో నైన్త్ లో ఉన్న ప్పుడు షైన్ ఉన్నింది బండి ఇంట్లో
ఓకే ఆ
ఉమ్ అది నేర్చుకున్నా ఫస్ట్ నేను
సేమ్ నేను గానీ అంతే అండి మీ లాగే ఫస్ట్ పెద్ద బైకే నేర్చు కన్నాను సిక్స్త్ లో మా బాబాయి నేర్పిచ్చాడా సిక్స్త్ సెవెన్త్ ఎనకాల కూర్చోని ముందర ఇగ నాకు ఇచ్చేవాడు తోలుడ
ఓకే ఓకే ఉమ్ మీకు నార్మల్ ఎలాంటి బైక్స్ అంటే ఇష్టం
రాయల్ ఎన్ఫీల్డ్ అండి
ఆహా రాయల్ ఎన్ఫీల్డ్ చాలా ఉంటాయి కదా వర్ష్ కొంచెం ఏది మీకు క్లాసిక్ ఆ ఓకే ఓకే ఇప్పుడు దొరక ట్లేదంట కదా క్లాస్సిక్సు
ఆ తక్కువ అపోయాయి అండి క్లిసిక్ త్రీ ఫిఫ్టీ బ్లాక్ కలర్ అన్నా
ఆం అదే ఇప్పుడు అవి చాలా తక్కువ అయిపోయాయి అని విన్నాను
ఆ చాలా తక్కువ అయిపోయాయి చిక్కడం లేదు
ఉమ్ ఇప్పుడు అన్నీ కొత్త కొత్తగా జీ టి ఇవి అంటే కొత్త కొత్తగా మోడల్స్ అన్నీ వచ్చాయి
బట్ కానీ అవి ఏం అంత లుక్ అనిపియ్యవా ఎంతన్నా దీని అంత కనిపీవు
అవునవు ఇది ఇంకా అంటే ఎప్పటి నుంచో ఉన్న అంటే బ్రాండ్ స్టార్ట్ అయ్యిందే ఆ లుక్ తో కదా
ఆ అవునవును చాలా బాగుంటు
నిన్న కూడా నేను బయటికి వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్స్ తో అక్కడ షాపింగ్ వెళ్ళాము అ అక్కడ జావా చూసాను బాగా చాలా బాగుందం
జాబ్ ఎక్కడ బావుంటుంది
ఆ అంటే స్టైల్ గా చాలా బా చాలా బా
ఊ నాకు జావా అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ జావానే గుర్తొస్తుంది ఇప్పుడేను వర్క్ చేస్తుంది దానిపైనే అండి
ఓకే మీరు జవా పైనే నా
ఊ నాది ప్రాజె అంటే క్లయింట్ అంటున్నారా అండే
అంటే ఇప్పుడు క్లై ఆ క్లైంట్ ఇచ్చిండు కదా వాళ్ళకి యూజు వాళ్ళది ప్రయాక్టీ ఇది కావాలి అని
వాళ్ళ బిజినెస్ రిక్వైర్మెంట్సా నార్మల్ గా మా నేను వర్క్ చేస్తున్నది ఒక ఇన్షూరెన్స్ డొమైన్ లో అంటే నార్మల్ గా మనకి ఇక్కడ ఎల్ ఐ సి ఉంటుంది కదా
ఆ
అది యూ ఎస్ లో ఎల్ ఐ సి కి అడ్వాన్స్డ్ వర్షన్ ఎల్ ఐ సి ఏంటి జస్ట్ పాలసీస్ తీసుకొని ఇట్లా టర్మ్ ఇన్షూ రెన్సెస్ కదా అక్కడ ఏంటం టే ఇన్వెస్ట్మెంట్స్ మొత్తం ఒక మనిషి ఇన్వెస్ట్మెంట్ మొత్తం వాళ్ళే చూసుకుంటారు అంటే వాళ్ళు ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేశారు ఎంత రిస్క్ ఉంది వీళ్ళకి ఎంత వస్తుంది ఇన్ని ఇయర్స్ తరువాత ఎంత వస్తుంది దేంట్లో దేన్ ట్లో ఇన్వస్ట్ చేయొచ్చు అని ఇంక మొ త్తం డీటెయిల్డ్ గా ఒక పర్సన్ పోర్ట్ఫోలియో మొత్తం చూసుకుంటారు అందులో మేం జస్ట్ ఇలా ఇన్ ఇలస్ట్రేషన్స్ ఒక టూల్ బిల్ చేస్తున్నాం అనమాట ఇప్పుడు ఈ పర్సన్ దీంట్లో ఇన్వెస్ట్ చేస్తే ఇన్ ఇయర్స్ తవాత ఎంత అవుతుంది వాళ్ళ రిస్క్ కెపాసిటీ ఎంత మేమెం త అ ఇన్వెస్ట్ చేపియవచ్చు వాళ్ళతో రిస్క్ కెపాసిటీ అకార్డింగ్ ఇదంతా కాలిక్యలేషన్స్ అన్ని చేసి వాళ్ళకి చూపించాలి.
ఓకే ఓకే
ఆ టూల్ బిల్డింగ్ కోసం బ్యాక్ అండ్ జావా ఉంటుంది ఫ్రంట్ అండ్ రియాక్ట్ చ్ ఇగ
ఓకే అంటే మీరు ప్రోగ్రామ్ రాస్తారా లేకుంటే
ఆ రాయానండి అంటే రాస్తాము సి బేసిక్ గా ఏఐ ఏంటంటే జస్ట్ కోడింగ్ కి మాత్రమే. కానీ అది చేసేసిన కోడ్ ని ఖచ్చితంగా మనం అర్ధం చేసుకోవాలి దాని టెస్ట్ చేసుకోవాలి. డెప్లాయ్ చెయాలి ఆ ప్రాసెస్ ఎక్కువ కోడు రాయడం చిన్న పని దాని తర్వాత ముందు వెనుక ఉన్న ప్రాసెస్ పెద్దది.
ఓకే ఓకే అంటే ఇప్పుడు అంటారు కదా కోడింగ్తో అంత పని ఏం లేదు. ఏఐ కొడుత కోడింగ్ వచ్చా
కోడింగ్ వస్తుంది కానీ ఏఐ దాన్ని వ్యాలిడేట్ చేసుకోలేదు, దాన్ని డెప్లో చేయలేదు. అవన్నీ మనం చేస్కోవాలి మాన్యువల్ గా చూసేటట్టు చేస్తాలు ఉమ్
ఆ అవును మా క్లౌడ్ మీద ఏస్తున్నాడు అందుకు నాకే క్లౌడ్ నేర్చుకోమన్నారు బావుంటుంది ఇప్పుడు క్లౌడ్
ఒకే ఒకే అవునండి ఉంటుంది నేను ఇప్పుడు నెక్స్ట్ వీక్ ఏడబ్ల్యూ ఎస్ పైన వర్క్ చేస్తాను ఇప్పుడు నాకు అమక అంటే మేము మా అప్లికేషన్ ఏడబ్ల్యూస్ తో కూడా డిప్లో చేసాం అనమాట.
ఆ
అందులో ఇప్పుడు చేంజెస్ చెయ్యాలి సో నేను దానిపైన కూడా వర్క్ చేస్తాను నెక్స్ట్
అదే చెప్పాడు డిమాండ్ ఉంటుంది నేర్చు హాప్ బావుంటుంది కానీ ఒకసారి జాబ్ లో జాయిన్ అయ్యాక వాళ్ళు ఏ ప్రయక్టిస్తే అదే చెయాలి మనం మనకి నచ్చినది ముందుదు
అవునండి నా అదృష్టానికి కొంచెం నాకు కావాల్సింది వచ్చింది కాబట్టి సరిపోయింది.
ఇ మా మంచిది డెవలపింగ్ సైడ్ వచ్చింది.
అవునవును చాలా మంది నా ఫ్రెండ్స్ కూడా చాలా మందికి సపోర్టింగ్ ప్రాజెక్ట్స్ అలా వచ్చాయి అంటే నార్మల్ కూంచెం టికెట్స్ వస్తుంటాయి అవి రిజాల్వ్ చేస్తూ ఉండాలి. మెయిల్స్ పెట్టాలి ఆ అలా ఉంటాయి
కూడా సేమ్ అదే అదే అండి
అవునవును
తనకు కూడా తను తనకి ఉంది ఇంట్రెస్ట్ ఇట్లా ప్రోగ్రాంలు చేయాలని కానీ ప్రాజెక్ట్ అది రాలేదు
ఓకే ఓకే ఓకే
సేమ్ వాళ్ళకి కూడా మీకు వచ్చినప్పుడే అప్పుడు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లోనే వచ్చింది. అప్పుడు అంతా ఒకసారి బల్క్ హైడింగ్ చేసుకున్నారు కదా
ఒకే మామ్ నాది క్యాంపస్ ప్లేస్మెంట్
ఓకే అవునా అప్పుడు సెప్టెంబర్ లో నెమ్మది గాలే సేమ్ ఇప్పుడు ఎలా జరిగిందో అస చేది అప్పుడు అప్పుడు వాళ్ళకి జరిగింద సో ఇట్లా ఆన్లైన్ లో అప్లై చేసి ఇంటర్వ్యూ చేసి అలా సెలెక్ట్ అయ్యే వాళ్ళు.
ఓకే ఓకే
మీరు కాలేజీ లో వచ్చిందా క్యాంపస్
ఉమ్ అవునండి కాలేజ్ ప్లేస్మెంట్
ఓకే అయితే మాది అంటే ఆఫ్ క్యాంపస్ లేండి
ఉమ్
మీరు అక్కడ చేస్తారు మీ వీళ్ళు బయట అప్లై చేసి చేస్తారు
అవునవును ఉమ్ ఇంకేంటండి
కార్ అండి కారు ఏ కార్ తో
కారు ఉమ్ మా కారు అన్ని కార్లు అంటే నేను నేర్చుకుందేమో రెనాల్ట్ క్విడ్ ఉంటుంది కదా అది నేర్చుకున్నాను
హ
ఇప్పుడు టాటా సఫారీ ఉంటుంది కదా బ్లాక్ కలర్ పెద్ద కారు అది ఉ ఇప్పుడు అదే ఉంది డిఫరెన్స్ ఉంటుంది ఎందుకంటే నేను ఫస్ట్ నేర్చుకుంది మాన్యువల్ గేర్ ఇప్పుడు మా దగ్గర ఉన్న కారు ఆటోమేటిక్ గేర్
ఓకే గేర్ వేసే పని ఉండదు మన
ఆ జస్ట్ త్రీ గేర్స్ ఉంటాయి పార్కింగ్ న్యూట్రల్ రివర్స్ ఆ త్రీ గేర్స్ ఉంటాయి దాంట్లో అయితే వన్ టూ అంటే స్పీడ్ గేర్స్ కూడా ఉంటాయి
ఓకే
ఉ మాన్యువల్ అయితే కొంచెం కష్టం కానీ ఫీల్ కావాలి అంటే మాన్యువలే బాగుంటుంది ఇంకా ఆటోమేటిక్ కైతే అట్లా ఈజీగా కొంచెం డ్రైవ్ చేస్కుంట ఎల్పోవచ్చు
ఆ అవునులేండి అంటే బైక్ అయితే ఒకటే రకంగా ఉంటం కదా అన్ని బైక్లు మాక్సిమం కార్లు అయితే కొంచె డిఫరెంట్ గా ఉంటుంది
అవునవును బైక్స్ లో కూడా గేర్స్ డిఫరెంట్ కదండి ఒకదానికి ఒకలా ఉంటాయి గేర్స్ కొన్నిటికి ముందు వెనుక అంటే ఫ్రంట్ బ్యాక్ గేర్స్ ఉంటాయి కొన్నిటికి ఒక్కటే గేరుంటుంది పైకి అంటే ఒకలాగా కిందికి అలా ఆ
అంతా ఒకటే అంటే కొంచం ఎక్కువ పెద్ద బైకులక అయితే అట్లా సింగిల్ గేర్ ఇచ్చేస్తారు అన్నిదాన్లకి ఇట్లా మామూలు చైను సూపర్ స్ప్లెండర్ అవైతే డబల్ గేరు ముందరికి వెనక్కిచ్చింటారు
అవునవును
మీకి మీకి బైక్లు ఏది ఇష్టం అండి
నాకు బైక్ లో అంటే నార్మల్ స్పోర్ట్స్ బైక్స్ ఉంటాయి కదా ఆర్ ఫిఫ్టీన్ అప్పట్లో అయితే ఆర్ ఫిఫ్టీన్ ఉంది కదా యమహార్
ఆ ఆర్ వన్ ఫైవ్
ఆ
ఆ అప్పుడు అప్పుడు సేమ్ నాకుగాని అంతే అండి సిక్స్త్ క్లాస్ లో సెవెంత్ క్లాస్ లో చూస్తా అంటే
ఆ అదే అదే ఇప్పుడు డ్రైవ్ చేస్తే ఇంకా నడమలు పోతాయి
ఇప్పుడ అంటే ఇప్పుడు అదే బుల్లెట్ ఇప్పుడు
ఉమ్ సరే అండి మరి అయితే
ఆ సరే అండి మరీ చేస్తాను
ఉమ్
సరే